హలో హలో
హలో
ఎవరు
ఎంజా అయిపోంద పనంతా
కొజంగ్ గిట్టిగ మాట్లాడు ఇన్పడ్లే
అయిపోయిందా పనంత ఆంటి హ్మ్ సామాన్లు
కడిగేశ్నా ఏం జేస్తాన్నవ్
అసయిన్మెంట్ రాస్తాన అసైన్మెంట్ రాస్తన్నా అంటి
అసైన్మెంట్ రాస్తన్నవా
హ్మ్
నేను చిక్కుడుగాయలేస్తాన్న
మద్యానానిక
ఉమ్
చాలా తాలింప్వ
తాలింపే
చాలింక
హ్మ్
ఆ
మీక్ చికెన్ బెడతరేమోగ రోజు
చకే మ
ఇంకా మీరు
ఆ
మేము తేము అంతే
ఏ అవును ఎలువడిన గా
అ
ఉమ్ మౌని ఫోన్ మాట్లాడుతండవా ఏం ఇంగ ఉన్నాయా కాల్స్ కుసింది అయిపినయ ఆ తేడా వాణికి చెప్పేద నెంబరు హలో
ఆ అమ్మ పదుపూది ఏందో ఫోటో ఉందంటే పోయి పోయి ఇంగా రాలే పది గంటలకుపిన్ది ఇంగా రాలే కరెంట్ పోయింది
కరెంట్పోయిదా
ఆ
ఆ
పద్దన పదిన్నర పది గంటకి పో తొమ్మిదనర్కేమో బోయిది ఇంగా రాలే
అవునా ఉమ్ రాత్రి సుమంత్ అంకుల్ దుగ్గును కొట్టినాడంట
వును అమ్మయ
ఏంటికి కొట్టాడు
ఏంటికో కొట్నాడంట బీగం తీ పోతా చిట్టి చిట్టి అంట నేనేం చె తను పాప పిల్లాడికి
చిుట్టి పోతా చిట్టి పోతా అన్నాడంట
ఉమ్
హ్మ్మ్ లేదు పొయ్యారు పలుపుకటికి పోనారు
ఉహు వాన్నిగానీ ఎత్తుకొని పోయినరా
ఆంటీ ఆ ఆ
ఉమ్
వాతువి ఆంటీ బెంగళూరు బింది
ఏమో
ఊతోట పాపనీ జూసే చాన్ నాళ్లు కదా పోకా
ఆహా అలానికిపోయింద
వాళ్ళు రామ్మన్నారు పండక్కి
ఉమ్
మళ్ళా పోయేకి భార్గగివి ఆంటీ హాస్పిటల్ పోతుందంట అందుకే నేన్ మొన్న పోయి శుక్రవారం అ పోయింది ఈ రోజు గానీ రేపు గాన్ ఈ రోజు వొత్తుందిలే శుక్రవారం పోయింది
ఆ మయ్యా ఇన్ని రోజులుందాడా
మన్న శుక్రవారమే ఇంగా పోయిరా నైట్ ఇట్ పోయిండేది ని నిన్న ఒకట్ అంటే ఉండేది అడ ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం బండి ఎక్కింటుంది
ఆ ఇద్దురు పాయినరా
ఆ
వాళ్ళద్రు బయనారా ఆంటీ నువ్వు
ఆ వాళ్ళరు
ఆ
హ మళ్ళా వీళ్ళందరు పోతారు పండకి
కే
ఆ
ఆహ వీల్లుడు చేసుకొని అడుగుతారండి అంతా వడు చేసుకొని ఆడిగిపోతారంట
ఏమోమ్ మకె ఎందది
అ అది తెసు పషూ నక వీడియో బడ్డో వళ్ళా తీసే ఆ
డుతు అంటమ్బ చిక్కుడుగా వెతురా అమ్మాయికి ఫోన్ వస్తా ఉ అట్లే
ూ చేసన్నారుార
లేరు అత్త ఎక్కడ బోయారు హలో ప్రణీత్ బజాకి పోయి నాడు ఏ తయడు బజార్ బిడ మళ్ వస్తలి స్త ఎవరో ప్రణీత్ ఫ్రెండ్
ఏ మండ
వె ఇస్తరు
ఊ హు
ఏ పెళ్ళ ఉంచుకున్నారా మామయ్య ఈ రోజు వచ్చినారా ఏంటి గప్పించుకుంటా మళ్ళీ ఏంటికి ఇచ్చినట్టు ఏంటి ఇప్పించుకుంటాను
ఎందో
పదపూకి కి పోన్రు టు పొదుపులో ఫోటో తీసుకుంటే పోనారు వయ ఐసు బండవా
బాధలు త బాధవా
హలోనా ఫోటో కమ్నారా
ఆ
పెన్నులు ఇచ్చినారు మళ్ళీన్నిడ్రతవా
ఉ ననా బుధవారం వత్తత్త
ఆ
బుధవారం
ఆ సరే స్
ఆ
సాయంద్ర మాగం జేత్తల్ల ఫోను
రాత్రి మామ్ కల్లోకి వచ్చినాడు తెలుసా పొద్దున్న అమ్మాయికి చెపిన అంటే అ ఏమోచ్చన్నాడడి ఏమో మామా ఆటో సౌండ్ బ ఆటో సౌండ్ ఇనపడి మా మామ అత్తన్నారు నేనోచ్చి ఆ హాస్టల్ పోతాన్న ఈ రోజు అని పొద్దున్నే చెప్పిన మాకు ఫోన్ చేసి చెప్తే మాము న నువ్వు నా సరేలే ఇంకా కొద్దాం అనుకోనింటి ఇంకా ను్వు పోతున్నావు కదా సరేలే అన్నాడు సర్లే అన్నా మళ్ళ నాకేమో పోగుద్దిగాక ఆగిపోయినానంట రైల్వే స్టేషన్ లో పో ఎ వచ్చేసిన ఆ ఇంక మళ్ళల మా ఫోన్ చేసాడుం మధ్యాహ్నం మధ్యాహ్నము సాయంత్రం ఫోన్ చేసి ఆడబతాన్నా ఉన్నా డంట నీకు పోలేదంటే బాగుంటదు పోతాంన్నా అని చెప్నా కదా అని చెప్పిసి నేను వాట సగం దాకపోయినా అని చెప్పినానంట మామ్ నమ్మినాడు నేను అట్లే చెప్పినా ళ్ళా ఎందులి మామ్ మళ్ళ ఇంటికాడ ప ఎంగ అమ్మా అగుతా మామికి ఇట్లా పోతున్న అని చెప్పినా అమ్మా నేను ఫోన్ చేస్తుంటే పొద్దునే ఫోన్ చేస్త ఉంటే ఇప్డు మా అన్న చెప్తే ఏమంటాడు మా బాబు పద్దాలు చెప్పింది అంటాడేమో అని నేను అన్నానంట ఇకంతే ఇంేది లేదు కదా అంతే అట్లుొచ్చింది
ఆ
ఆ తిన్నావా అత్త
ఉ తిన్నమ్మ నువ్వు దోస ఆ నువ్వు ఏందిన్ల్ ఉ సరే అమ్మ మాట్లాడ అయిపో కడిగ నమ్లేనా
అవునా
అ ఏంషు
ఏంగేంలే
ఎక్కడక్కడ చుట్ట ఇంకేం ముర్చు
అయిపోయినాయా చేరి
ఆ
ఇ అన్నాయి
ఉంగారు ఉ
ఆ ఇంటి వా ఇరు వాళ్ళమ్మా ఇట్లో వచ్చిది వల్ళర
ఆ
క్షి ఇంటికియది ఆ
హ వాడు బజార్ లో వోయినాడా
ఆ బజార్ లోమనాడు అ తది పేరు ఉంటే
ఏీంవి
ఆటో రిపేర్ ఉంటే
ఆటో వేసుకొని పోయినడా ఏం రిపేరోచ్చిందొ
ఆ
ఏం రిపేర్ వచ్చిందో అంటీ
అదిసారి ఇంకా స్టార్ట్ కాదు తాడు పికినా కానీ ఒకసారి స్టార్ట్ కాదు
ఆహా నను రిపేర్ పచ చెక్ పొయినాడా
ఏంటి
పొద్దున్నే ఏం చేసంచి ఉప్మానా దోసా పొద్దున్నే
మే చపాతి
చపాతి ఇద వఊట్ల కట్ట తాాల
హ్మ్ చేపతిలో ఉల్లిగడ్డ తాలింపు
ఉహం
నీకు ఉప్మా పెట్టినర
తెచ్చుకొని
అ వోలెక్య
ఏమి బాగుండదు మొత్తం నీళ్లు నీళ్లు వచ్చ పోయింది
అ య్యాల్ మన్నాడు ఒకటి ఉందేమో
అయిపోయినాయ్ కదా మీకు ఇంకా అయిపోలేదా
హ్మ్
ఇంగ అయిపేంది లేదా
ఆహా మధ్యల గ్యాప్ చనా ఉంది కదా హ్మ్
ఆ
మంచిగా చనా గ్యాప్ ఉంది కాబట్టి అ విషు గానికి బుధవారం ఆ హ్మ్ బుధవారం లాస్ట్
వల్పతే
హ్మ్ అయిపోతాయ్
ఉహం
మీవి ఎప్పుడూ మీవి కూడా మొన్ననే అయిపోయినాయ్ మిడా
మాకు మిడ్ వన్ అయిపోయింది మిడ్ టూ నెక్స్ట్ మంత్ లో ఉంటుంది
ఉహం నెక్స్ట్ మంత్
నెలకని లేదు తిప్పి తిప్పి కొడతే ఇంకా
ఊహ
ఉ
అ
సర్లే నెన్ మల్లా చేస్తా
హ్మ్ సరే